ఆ వినిపిస్తుందా ఉమ్
ఏ సొల్లుగా ఇట్లా ఏంది ఇవన్నీ జరుగుతున్నాయా ఆ హా ఆహా అని హా హా బానే అన్ని అనుకుంటున్నారు వాల్లే
ఎక్స్టర్నల్స్ప్ అప్ ఎక్స్టర్నల్స్ అయిపోయిన తర్వాత అనుకుంటా స్టెమ్ అయిపోయినాంకా ఎకస్టర్నల్స్ అయిపోయి ఇట్లా అనుకుంటన్నారే రెండు రోజులు ఆ రోజ్ చూస్త దాని గురించి ఎవరబ్బా ఎవరబ్బా అని ఎవరు లేరు కదా
ఎవరితో ఆహ ఎవరితో కలిపుంటారో అని
అదే
వాళ్ళకి తెలుసా తెలివాలి ఏదో ఒకటి ఉండే ఉంటంది వాళ్ళకి
ఆ ఎవరితో వెళ్తురు ఏమో మరి
హు హు ఏం పనులు అది ఈ ఎయిట్ కూడా ఇక్కడ ఉంటున్నాడా హాస్టల్ లో
లేదు లేదు వాళ్ళ ఇంటికే ఇంట్లాగానే ఉంటారు వాళ్ళు రోజు ఇంటర్న్షిప్ కి పోతురుగా రేపో ఎల్లుండో అయిపోతుందంట వాళ్ళ ఇంటర్న్షిప్
ఎక్కడ ఆ ట్వంటీ వన్ కంపనీ ఆ
ఆ అదే ట్వంటీ వన్ ఎయిట్ థర్టీ టూ
అచ్చా నాకు ఎవరు ట్వంటీ నైన్ అని ఉండే లాస్ట్ త్తం పోయినాము ఉమ్ ఆహా
వీలు కలిసి ఎంజాయ్ చేస్తురంట
ఆ ఆ ట్వెంటీ నైన్ అన్నది లాస్ట్ టై పోయినము మొత్తం హాలిడేస్ వేస్ట్ అయినాయి అని అన్నది
ఓహో ఇప్పుడేం చేస్తుందో మరి అదే వేస్ట్ చేస్తుంది
ఆ అన్నది ఎట్ల అట్లా సెట్ చేయొచ్చులే కాని రోజు అంటే రోజు వెళ్ళాలి కదా క్కడికి కష్టమయితుంది అని అన్నది ఇక ఆ ఫోర్టీన్ కూడా ఇంటి ఇంట్లో ఉంటది కదా
ఉమ్
కేళ్తది కదా
ఉమ్
ఈ అందుకే ఏం పోలేదు అప్పుడే అన్నది సెట్ చేసిరు గానీ అద్ ఈలు పోలేదంట ఎట్లా అయినా టెన్ అప్పుడే అన్నాడు నేను ఇంటర్న్షిప్ అయినా చేసి సెట్ చేసుకుందాము అన్నాడు
ఆ అదే వాళ్ళు ఉండే కదా ట్వోవల్ ట్వోవల్ ఫిఫ్టీన్ హండ్రెడ్
ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ లాస్ట్ టైం ఫైవ్ హండ్రెడ్ కి సెక్ట్ చేసుకున్నారంట
ఆ ఫైవ్ హండ్రెడ్ ఏ ఈ సార్ ఫిఫ్టీన్ హండ్రెడు ఆ ఫిఫ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రెండిట్లో ఒకటి ట్వెల్వ్ వాల్ల అన్న కంపెనీ అంటా
ఓహో ఆ అవును అప్పుడు ఫామ్ మెట్ కదా వేరు కావాలంటే వాళ్ళు చూసుకోవచ్చు అని అదే అందరు మంద తోసేస్తున్నారు అంట
ఆ అవును
లేదు అంటే బయట వేసుకోమ అంటే బయట ఎడ తొక్కుతదో అని
మస్త్ దొరుకుతాయి
హ్మ్మ్
అమిర్పేట్
ఆ అమీర్ పేట్లో పైసలు కట్టాలి
ఇప్పుడు వయ్యి రూపాయల కంటే అడకుడ అంతే అవుతది ఐదు వందలు వేరు
ఆ అంతే పోయి చూ చూడాలి ఫస్ట్ ఏడా వేకెన్సీస్ ఉంటే ఆడ
హ్మ్మ్ ఇంకా
ఆ రోజు మేము ఆ డిఆర్డియ నుంచి వస్తున్నాం చూడు
హ్మ్మ్
ఎ ఎన్ని తిప్పల పన్నాము నే అమ్మ ఇంక ముందు నాకు కూర్చొనే అమ్మా కాళ్లు పట్పోయినాయి నాకు మోకాళ్ళు ఉ
అయ్యో
దూరం కదా చాలా
అని అట్లా అంటేలేరు మూడు గంటలు నాలుగు గంటలు జర్నీ అసలు
అసలు నువ్వు సీట్లనా కూర్సన్నావే అమ్మా
నువ్వు బండి మీద కూర్చు
ఆ కాలు నొప్పు వచ్చినాయి మళ్ళా రూటు రూట్ మార్పేయండ ఒక దగ్గర
హ్మ్మ్
ఇక ఆ నుంచి అది ఎం చేసిందంటే సడన్ గా క్రాసింగ్చేసింది ఆ ట్రాఫిక్ లైట్ ఉండదా ట్రాఫిక్దిి సిగ్నల్ అది కొ అప్పుడే ఒక బండి వచ్చింది తెలుసా
అయ్యో జస్ట్ మిస్సు
వాడు కూడా ఆపిండు మేము సడన్ గా అగినాం అంటే వాడు తిట్టే ఇట్లా తి డుతున్నాడు మేము వెళ్ళిపోయినాం ఇంకా అది వెళ్ళిపోయింది
అది డ్రైవింగ్ మరీ హార్ష్ చేస్తుది అది
నేను అన్నా ఇందుకు తిరిగి నా మీద చెప్పినా వ అ నీకు తిగమని అ అంటే ఏం లేదే నాకు అదే అనిపించింది ది దిగిన అన్నాడు
హ్మా
అది ట్యాంక్ బండ్ నుంచి వచ్చినాం ఇంకా మేము ఆ నుంచి లాంగ్ అయ్యింది
ఆహా ఆహా మేమ్ వచ్చె రూట్‌లోనే వచ్చినామ్ హాఫ్ అన్ అవర్ నాకు సికింద్రాబాద్ నుంచి కదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ పట్టి పట్టింది అంతే
హు
సో అప్పుడు ఒకవేళ మళ్ళా పోవాలంటే నాకు గండిమేసమని సి అమ్మ
హ్మ్ గండి మైసమ్మ నుంచి చండ్రాయన గుట్టకి పోవాల నువ్వు గుట్ట
షాపుర్ పోతి
ఏ ఉంటాయి బస్సులు సిబిఎస్ బస్ ఎక్కు అయిపోతాది
బెటర్ అట్లుంటే
అంతే లేదంటే డైరెక్ట్ బస్సులు ఉంటాయి చంద్రాయన గుట్టవి ఏ ఓ మధువా సియారా ఆ ఓకే ఓకే అవును కదా ఈ సి ఎల్ రోడ్ నుంచి
ఆ అదే కానీ వస్తూది అన్నారు మస్తు బండి మీద తిరగాల్సి వస్తుది
అవును అప్పుడే సిక్స్టీ కిలోమీటర్స్ వచ్చి నాము సిక్స్టీ సిక్స్టీ అప్ అండ్ డౌన్ మధు అండ్ తర్టీ తర్టీ
హ
మరీ అంత దూరం పెట్టుకున్నారేందే అమ్మ గంతగా దూరం పెట్టుకుంటార ఎవరైనా
ఆ అది సిటీలోనే గంత గంత దూరం అంటే
ఆ సిటీలోనే దూరము ఇంకా మనకి ఇంకా ఐటీ కంపెనీ ఇంకెంత దూరం ఉంటదో
మస్తు దూరం
అదే కదా ఏ కొనకు పెట్టుకుంటారు అవి ఆ మాయడిపల్లి ఆ ఫైనాన్షియల్ డిస్టిక్ వామ్మో సగం అన్నీ అన్నే ఉండే ఫైనాన్చియల్ డిస్టిక్ట్ రోడ్ లో మీతావన్ని కొన్ని కొన్ని ఇన్ఫోసిస్ విప్రో ఇవన్నీ ఇక్కడ ఉంటాయి హైటెక్ సిటీ దాటినాక
హు హలో హలో
హలో
ఆ
వినిపిస్తుంది వినిపిస్తుంది నాకేంటి నా హలో ఫోన్ మోగింది కదా అక్కడ ఎలా ఉంటు అే వాంగ్కుంటద
నీకు ఫోన్ మోగింది వినపడ్డదా
అది వచ్చింది వైబ్రేషన్ వచ్చింది హ
అదే మా ఫ్రెండ్ ఉంది కదా
ఎవరు
అదే నీ ఆ నీీ పేరు ఉన్నప్పు మనిషి ఆ అయితే అది బ్యాం బెంగళూరు లో ఇంటర్న్షిప్ చేస్తుంది
హామ్
టీ సీఎస్
ఓ జాబొచ్చిందా
ఇంటెన్ షిప్పు
ఆహా పేడా
పేడె
ఎంత
ఫిఫ్టీన్
ఫిఫ్టీన్ థౌజండా ఓ నువ్వు అన్నావ్ గదా వాళ్ళ కాలేజ్ ఇచ్చిర్రని అవేనా ఆ ఒకే ఒకే హా అన్నావ్ అంటే శాలరీ తక్కువా అనన్నావ్
శారీ తక్కువ ఆ సమ్మర్ హాలిడేస్ వే చేసేందుకు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ వస్తున్నాయి మంత్ కి సర్ పోవ వన్ టూ మంత్సు
ఒకే ఒకే అంటే పర్ఫార్మెన్స్ బట్టి మళ్ళా ఏమైనా తీసుకుంటారా
ఏమట్లే ముండదు అది ఆ సహార్డ్వేర్ గదా
ఒకే ఒకే
సాఫ్ట్ వేర్ గాదు ఓ మస్తు మొత్తం దెల్సు అనే ఉంటార లవలు
సాఫ్ట్ వేరే కష్టం అంటే ఇంగ ఆడవేరు ఇదెంకు తీసుకొని కష్టం అది వేరే ఉంటాయ్ గదా వాళ్ళకి వీల్ వీఎల్ఎస్ఐ అని
ఊ అయితే ఐఫోన్ సెవెంటీన్ ప్రో మ్యాక్స్ ఇస్తురంట
ఓ కొత్తదా
ఆ మ్యాక్సు అయితే అన్నయ గ్రీను ఆ ఇంకా గ్రీన్ కలర్ వొచ్చిందంట బ్లూ అంట స్కిన్ కలర్ అంట
ఓ అన్నీ తెలిసిపోతాయ్ అనమాట ఏమేముంటాయో సెవెంటీన్ లో
మదర్ బోర్డ్స్ ఏస్తారంట వీళ్ళు
ఓకేఓకే వాళ్ళొక్కటి హార్డ్ వేర్ ఒకే ఉహూ నైస్ ఇంగ వాళ్ళకవే ఉంటాయి గదా జాబ్స్ అకాక్ ఆ జాబ్స్ కావాలంటే ఇంగా పెద్ద పెద్ద కంపెనీస్ లోనే అమ్మా ఆపిలు మైద్రుసాఫ్టు డెల్లు హెచ్పి అలాంటి దాంట్లో వాళ్ళు వస్తే జాబ్సు ప్రొడక్ట్ ఇంజనీరింగ్ లాగా
ఆ
లేదంటే కష్టం విఎల్ఎస్ఏ నేర్చుకోవాలి వాళ్ళు కంపల్సరీ మనకెట్లనో వాళ్ళగ్గుడ అట్ల ఉ మన్ దాంట్లో ఉండవ్ గదా ఇసీ వాళ్ళకి
మన్ దాంట్లోన్ సాఫ్ట్ వేర్ ఉండవ్ హార్డ్ వేర్ వస్తే వుంటాయ్
ఉ అది కొంచెం కష్టము అండ్ చాలా చాలా జూల్లేదు వాళ్ళని ఈసీ వాళ్ళని జాబ్స్ లాగ
మన్ దాంట్లో ముందు బానే ఉండేదంట మనం రాకముందు బీసి వాళ్ళకు ప్రే స్మెంట్సు
అవునా
ఆ లాస్టియర్ అయితే ఈసీ వాళ్ళకి ఏమి ఇయ్యలేదంట
అవును లాస్టియర్ అసలు ఎవరు లేరు అందరు మనోళ్ళె ఉండ సమ్ సై సియ్యస్సి వాల్ హు ఇక నెక్స్ట్ ఇయరు డీఎస్సీ ఇస్తారా
తీసేస్తే ఆల్రెడీ ఇప్పుడు ఇప్పుడు ఒకటే ఉంది కదా
ఏంటి సేసియా సెక్షనా అవును ఒకటే ఉంది
చల్ ఊరకనే ఉంటే స మనం కాలేజ్ పోయినప్పుడు చూస్తాంగా
అవును కొత్త కొత్త మోఖాలు ఐడి కార్డులు లేని వాళ్ళ అందరూ వాళ్ళే
మ్మ్ కానీ ఇప్పుడు మనకు జులై లా స్టార్ట్ గాని ఇప్పుడే పోయి ఉండి వేస్ట్ చేసాడు ఎందుకు అను ఆలోచిస్తున్నా హాస్టెల్ ఫీ కానీ మళ్ళా ఊకే రమ్మంటే ఇంకా ఎట్లా బస్ చార్జులు ఇవి ఎక్కువే అయితున్నాయి టెన్త్కి వస్తా టెన్త్ కి వస్త కదా టెన్త్ కి వచ్చినప్పుడు ట్వంటీ డేస్ ఉంటా వచ్చేట్వంటీ డేస్ కి త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంతో తా అని చెప్తా
చెప్పు ఏమంటారో చూద్దాం మ్మ్ హ్మ్
సరేనా మరి
మ్మ్ సరే